హలో
హలో
హాయి రా బావున్నావా
హలో
హలో బావున్నవార
ఆ బావున్న మీరు బాగున్నారా
ఆ బావున్నా ఏం చేస్
వాయిస్ స్లోగా ఓస్తుంది
ఆ సిగ్నల్ లేనట్టుందబ్బ నా దగ్గర
అంటే స్పీకర్ ఉండదు కదా
ఆ స్పీకర్ లేదు జస్ట్ ఇటు సిగ్నల్ లోగుణట్టుంది
ఉహు ఆ ఇప్పుడు క్లియర్గా ఉంది
ఓకే ఎళ్ళారా పిల్లలు స్కూలుకి
ఆ ఎల్లారు
ఆహా ఏంటి వ ఓకే కే అయిందా వంట అయిపోయిందా
ఆ అయిపోయింది మార్నింగె
ఆ ఏం చేసావ్
ఈరోజు గోంగూర
ఆహ ఓకే ఎక్కడ మీ ఇంట్లో పండించిందా
ఆ ఆ ఇంట్లోనే
ఓకే
అంటే ఇంట్లో ప్లేస్ ఉంటే అక్కడ వేసాం అన్నమాట తోటకూర ఆటోమేటిక్ గా అదే టూ రెండు మూడు మొక్కలు ఒచ్చేసాయి
అవును మన ఇప్పుడు మన కిచెన్ లో అంతా వండుకుంటాం కదనే అవి అక్కడ మామూలుగా ఇప్పుడు టమా ఇప్పుడు టమాటా ఇప్పుడు పైన అంతా వేస్ట్ పీల్ చేసింత జస్ట్ అట్లా గార్డె మనం వేస్ట్ చేసిన చిన్న చిన్న మొక్కలు అస్త ఉంటాయి ఇప్పుడు వాటర్ మిలన్ ఉంది వాటర్ మిలాన్స్ సీజన్ కదా కటం ఇలాని తినేసి సీడ్స్ అట్లా పడ్డా వస్తుంటాయి నేను కూడా ఇక మ దా కొంచెం ప్లేస్ ఉంది కదా
ఉమ్ అవంటా వేలుంటాయి కదా హలో ఆ ఆనియన్ స్వి ఉంటాయిగా వేస్ట్
ఆ ఆ ఆ
అవ్వి ఒకటి ఇవన్నీ రైస్ వాటరనీ మళ్ళీ ఇంకేముంటాయి టమాటాలు వేస్ట్
అవున్ మన కిచెన్ లో వాడే ప్రతి వేస్ట్ ఎయోచట ఇప్పుడునం ఫ్రూట్స్ ఉంటాయి ఇప్పుడు బొప్పాస్కాయ ఉంటుది బొప్పస్కాయ్ పీల్ చేస్తాం కదా ఆ పీల్ చేసింది ఎస్ కోవచ్చు ఇప్పుడు ఆకుకూరలు ఉంటాయి ఆకూరల్లో మనం పైన మనకి ఉపయోగపడింది ఇప్పుడు కింద వే నీ ఇవన్నీ ఉంటాయి కదా ప్రతి ఒక్కటి వేసుకోవడం బెస్ట్ అబ్ ఆ ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు ఎక్కడ చూసినా అంత కెమికల్స్ ఎక్కడ చూసినా వేస్ వెజిటేబుల్స్ లో కూడా అంత అప్పుడున్నంత నానైతే ఇప్పుడు ఎక్కడ ఉంటుంది అప్పుడు టేస్ట్ కూడా చానా బాగుండేది మమ్మీ వాళ్ళ టైమ్ లో ఇగ అసలు ఎట్లా ఉండేది
అప్పుడు మరి ఇన్ని ఫెర్టిలైజర్స్ ఏయ్యట్లే కదా
అవునవును అప్పుడు అంతా ఎరువులతో మంచిగా పండించేది
ఉ ఇప్పుడు అట్లా కాదు కదా
అప్పుడు ఈ ఖచ్చితంగా పల్లెటూరులో ఏ ఆవులు ఉన్న వారికి ఖచ్చితంగా పెంట కుప్ప ఒకటి ఉండేది ఆ పెంట కుప్ప దగ్గర వాళ్ళు య ఎరువంతా ఆ అట్లా చేసే వాళ్ళు చక్కగా అసలు ఎరువులు అనేది వాడేది కాదు ఇప్పుడు కూడా అంత కొంతమంది ట్రై చేస్తున్నా ఆర్గానిక్ ఫార్మింగ్ లాగా గాని అంటే మన దగ్గరికి చేయడాన్
అంటే చెయ్యొచ్చు కానీ పది పొల్యూషన్ వల్ల అది సక్సెస్ అవ్వడం రేటింగ్ తక్కువ
అవును
సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ ఉండచ్చు ఎందుకంటే పొల్యూషన్ ఎక్కువ అయిపోతుంది ఉ ప్లాస్టిక్ ఎక్కడ పడతే అక్కడ వేయడం
ఆ ఇలాంటి వాటి వల్ల నేల కూడా కాలుష్యమయి పోతుంది ఒక్కసారి పంట ఏసారు అనుకో మనం ఇంకో పంట అట్లాంటి తే ఆర్గానిక్ గా పంట వేయడానికి చాలా టైం పడుతుంది దానివల్ల రై తులు కూడా ఎక్కువగా ఇప్పుడు మనకి ఎక్కువ దిగుబడి రావాలం అంటే మనం ఇక్కడ ఆటోమేటిక్ గా ఫెర్టిలైజర్స్ యూజ్ చేస్తున్నారు రైతులు మనం చూస్తే ఏప్ ఇప్పుడు ఎక్కువగా ఏయ్ మనం అనుకుంటాం ఎక్కువ ఆర్గానిక్ పండిస్తేనే హెల్త్ కి మంచిగా ఉంటది అంటారు కానీ ఇప్పుడు మన దేశం అనేది ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేయాలి ఇట్లాంటివి కావాలంటేనేమో ఇట్లా కెమికలైజ్లు అయితేనే మనకి ఎక్స్పోర్టింగ్కి యూజ్ అయితాయి ఆర్గానిక్ ఇట్లా పండించుకుంటునేమో మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి మనం తినడానికి కూడా ప్రతియ్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇప్పుడు ఎంతమందికి ఎంత హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మన హాస్పిటల్ కి వెళ్తే మీరు ఏం చెప్తున్నారంటే మీరు ఫ్రూ ఫ్రూట్స్ కూడా అవి కూడా చానా జా అంత హెల్తీగా తింటే ఫ్రూట్స్ అంత హెల్దీగా ఉంటారు మీరు ఫు ఫ్రూట్స్ ను కూడా మంచిగా క్లీన్ చేసుకోవాలి ఫ్రూట్స్ మీద కెమికల్స్ అనేవి అప్పట్లో అసలు మాడి కే ఎట్లాండేది అబ్బా మాడికాయ చెట్టు మీద మాడి ఏత్ కోసుకొని తినే టైం కూడా అది చెట్టు మీద పండింది ఒకలా ఉండేది
యాపిల్స్ యాపిల్స్ కూడా వెరైటీగా ఉంటున్నా ఆ టేస్ట్
ఇప్పుడు ఏం చేస్తున్న కొత్త కొత్తయ్ కెమికల్స్ ఫర్టిలైజర్స్ ఇట్లాంటి వాడేసి వాటికి తొందర పనుగలు చేసేస్తున్నారు
వాటర్ మిలన్ ఒక టెన్ మినిట్స్ గానీ ఎక్కడన్నా పెడితే వా అలా ఒక తరువాత వాటర్లు వేసి చూస్తే అదంతా కలర్ పోతుంది
ఆ అంత కెమికల్స్ వాడుతున్నారు అబ్బా అసలు నేను కూడా మొన్న చూసి కా అసలు ఏం లే మాడికాయలు తెచ్చారు పచ్చి మాడికాయలు తెచ్చారు అది ఏదో కెమికల్ తీసుకొచ్చ చే దాని మీద చల్లారు చల్లుతే అది నెస్ట్ రోజు తలా మ్యాంగోస్ అంతా ఎట్లా పేల్ ఆరెంజ్ లాగా చూడ్డానికి లుక్ మంచిగా అనిపిస్తుతున్నాయి కానీ అంత కెమికల్స్ వాడుతున్నారు
ఫ్రెష్ కాదు అవి
ఆ దానివల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇటు చూస్తే మనకి మనీ కూడా ఎక్కువ పోతున్నాయి కూడా అసలు మొన్న అయితే నేను సీతాఫలకలు కొన్నా అసలు మన అప్పుడు ఎం తు ఉండేది చిన్నగా ఉండేది ఇప్పుడు ఒక్కొక్క కాయ అయితే ఎట్లా చిన్న హైబ్రిడ్ కాయ వస్తుంది ఆ కాయ సైజుకు ఇంతంత లావు
హ
తొందరగా వస్తుందంటే ఆ కాయ మనకి చేతికి పంట వేసాకట వాళ్ళకి ఎట్లీస్ట్ ఒక త్రీ మంత్స్ లో ఒకళ కాయ చేతికి వస్తుంది
వాళ్ళు కూడా మనీ మం అయిపోతుంది ఏమని తొందరగా మేము తొందరగా పండి చాలలి తొందరగా సేల్ చేయాలి తొందరగా డబ్బుల్స్ సంపాదించాలి ఇట్లా ఉన్నారు కాగానీ ఇవి తింటే వాళ్ళకి హెల్త్ బాగుంటందా బాగుంటదా అన్న మైండ్ మైండ్ సెట్ ఎవరికి లేదు ఈ రోజుల్లో
అవును ఈ వీళ్ళు మనీ ఆలోచిస్తున్నారు కాగానీ ఇప్పుడు భూమి కూడా సారవంతం పోతుంది కదా ఇ మన కెమికల్స్ వా చడటడం వల్ల ఏమవుతుందంటే భూమి కెమికల్స్ వాడి వాడి ఇప్పుడు రెండు పంటలు మంచిగా వస్తాయి మూడో పంట నుంచి నేలలో సారం అంతా ఇప్పుడు నేల పొటాషియం అనే ఇవన్నీ ఉండాలి కదా వాటికి కూడా స పాలనలో ఉంటేనే అవి కూడా కొంచెం మనకి రానున్న తరం వాళ్ళకి కూడా మంచి గ్రోత్ రావాలంటే ఇుట్డున్న రైతులు ఖచ్చితంగా ఆర్గానిక్ ఫార్మింగ్ ఇట్లాంటివి చేయడం మంచిదబ్బా ఇప్పుడైతే ఇక ఉ
ఎప్పుడు రియలైజ్ అవుతారో జనాలు మరి ఈ వేస్ట్ వేస్ట్ తిినడం మళ్ళీ పిల్లలు కూడా హెల్త్ చాలా రాబ్ అవుతుంది ఏమని బర్గర్స్ పిజ్జ ఇంత ఇలా లాంటి వరస్ట్ ఫుడ్ అసలు అనేది చాలా అవాయిడ్ చేయాలి
ఫుడ్స్ బాగా
అస్సలు చాలా వరకు అసలు చ మంచిది కాదని చెప్పి వాళ్ళ మైండ్ ని అసలు ఇప్పుడు వాళ్ళ మైండ్ మొత్తం మనం ఇదే చెప్పాలి ఇవి ఇలాంటి తినొద్దు బయట తినొద్దు చెప్పారు
అసలు ఆ సమోసాలు అయితే అబ్బా బయట చేసిన సమోసాలు తినాలంటే అసలు ఆయిల్ అయితే బ్లాక్
అవును మరి అ విత్ టూ త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ కూడా కాదు ఫైవ్ టైమ్స్ కూడా వాడవచ్చు
కానీ అట్లాంటి హెల్త్ అసలు వాడితే హెల్త్ ప్రాబ్లమ్స్ బాగా
అవును అసలు అసలు మనకు తెలిదు కదా వాళ్ళు ఎన్నిసార్లు ఇప్పుడు ఎద త సమోసా ఇవ్వండి ఆంటీ అంకులు అంటాం ఆ ఏమ్మంటే మనకి ప్యాక్ చేసి ఇస్తారు కాని వాళ్ళు ఇన్నిసార్లు ఆయిల్ వాడారు అది ఎంత మంచి షాయిలో ఎంతగా మనకి తెలీదు కదా
అట్టయితే అంత మనకి క క్యాన్సర్ వచ్చే కాణ కారణాలు ఎక్కువ ఉంటాయట అందుకే అసలు డాక్టర్లు కూడా జంక్ ఫుడ్స్ అసలు ఎలువ చేయరు పిల్లలు కానీ ప్రెగ్నెన్సీ లేడీస్కి వీళ్ళకైతే మరీ హెల్త్ హాజార్స్ అది అయితే
మరి అవును మరి చాలా మంది ఇప్పుడు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా ప్రెగ్నెన్సీ వు ల ఎలా పడుతే ఆ తిసు అవిత్ ఆ నైన్ మంత్స్ కూడా తినకూడదు
సరే అందుకే ఇక మా ఖాళీ ప్లేస్ ఉందని చెప్పగాక ఈ ఖాళ ప్లేస్ లో ఇ జాన్ చెట్ కూడా పెంచుతున్నాం మార్చట్ చెట్టు జాన్ చెట్టు ఉంది సపోట చెట్టు ఉన్నాయి ఇక ఫ్రూట్స్ అయితే ఇవి అవి ఇక ఇక యాపిల్స్ అవ అని
అప్పుడప్పుడు బ్లాక్స్యిల్ తెచ్చి వేయాలి వాటర్ కొడతా ఉండాలి తడుపుతూ ఉండాలి ఆ ల్యాండ్ ని తర్వాత చెట్లు మంచిగా వస్తాయి మన చెట్లు వేసి నీళ్ళి పోస్తే రావు
అదే అదే ఆ వేస్తున్నాప్పా నీ ఇ మొన్న మా ఇంటి దగ్గర ఒకళ దగ్గర పెంట కుప్పు ఉంది వాళ్ళ దగ్గర నుంచి అది పిడికలాగా ఉంటాయి కదా మనకి కౌద అంతా మనూర్ ఆ కౌది అంత వేస్ట్ ఉంటదిగా ఆ వేస్ట్ తీసుకొచ్చేస్తాము ఇంకా మనకి ఇప్పుడు యూరియా అని చెప్పేసి అప్పుడంటే యూరియా అంటే ఇగా నాచురల్ గా భూమి లో తయారే విధంగా ఇప్పుడు ఈ ఉంటే చిక్కుడుగాయలు పిల్లి బేసర ఇట్లాంటివి ఉంటాయి కదా అన్నేళ్ళలు వేసేసి దాన్ని వదిలేసినప్పుడు ఏమవుతుంటే అదే యూరియా లాగా ఫామ్ అయ్యేది కాని ఇప్పుడు అట్లాంటి అంత టైం ఎక్కడ ఉంటుంది అసలు అంత ఫార్మింగ్ కూడా చేయలేకపోతుండ్ర కదా అందుకే ఈ యూరియా అని చిన్న చిన్నవి మనకి ఇంటి దగ్గర ఇప్పుడు వర్మి కంపోస్ట్ అని ఇట్లాంటివి ప్రిపేర్ చేసా అవి వేస్తున్నా అన్నమాట ఇగా అవే ఇగ మామూలు వెజిటేబుల్స్ అంటే ఇగా బెండకాయలు వేస్తా వంకాయలు వేస్తా ఇగా వచ్చేసి ఇగా చిక్కుడుగాయా తీగ అక్కడ పెట్టేసాం మనకి సొరకాయ తీగ ఉంది ఇంటి పక్కన పైకి పారిద్ది అన్నమాట సొరకాయ తీగ ఎప్పుడన్నా కావాలంటే ఇంటి దగ్గరే ఉంటున్నావు రారాదు ఇంటికెళ్ళి ఒకసారి
హలో
ఆ పుదీనా ఇట్లాంటివి కూడా హెల్త్ కూడా మంచిది కదా ఆ వినిపిస్తుందబ్బా వినిపరుస్తుందా
ఆ ఇప్పుడు వినిపిస్తుంది
పుదీనా అయితే అసలు హెల్త్కి ఎంత మంచిది అసలు
పుదినా వేసుకోవచ్చు కొత్తిమీర ఈ మనమే చిన్న చిన్న బకెట్స్ లా ఉంటాయి కదా దాంట్లో సాయిల్ వేసేసి దాంట్లో మంచిగా ఏమన్నా వా వాటర్ వేసి మంచిగా దాన్ని తడి చేేసి తర్వాత ఇయ్యి ఏస్తే మంచిగా వస్తాయి
అవునా ఇవి చిన్న చిన్నగా దీనికి ఎక్కువ ప్లేస్ అవసరం లేదు దీనికి ఎక్కువ పెద్ద పెద్దగా అవ్వవు కదా మన చిన్న చిన్న మన
అవును మన్న ఇంట్లో సరిపోయే వరకు చాలు కదా
అవి మనం న్యాచురల్గా పండించుకొని మనం కర్రీలో వేసుకొని తింటే హెల్త్కి కూడా మంచిది
టేస్ట్ చాలా బాగుంటది
కూడా మంచిగా అనిపిస్తదబ్బా ఇవ్వే కాదబ్బా మనం చూస్తే ఇప్పుడు ఫ్రూట్స్ గేళ్లల్లో కూడా కొన్ని ఇంట్లో పండించుకునే వారి ఎక్ మనం ఇంట్లో పండించుకోవడం బెస్ట్ పాపాయ అలాంటివి ఇప్పుడు కొంచెం అది వ్యవసాయం ఇప్పుడు సీజన్ బట్టేసి ఆ హెల్త్ కూడా మంచిది ఇటు మనకి ఫార్మింగ్ చేసుకోని తినేవి దాని వల్ల మనకి ఏమైదంటే మనకు కూడా ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటది అంటే మంచి చేతులతో మనం పండించామని ఒక హ్యాపీ ఫీలింగ్ వస్తుంది ఇప్పుడు ఒక చెట్టు మొలిస్తే ఎంత హ్యాపీ ఫీల్ అస్తాము కదా ఇప్పుడు రైతులు కూడా వాళ్ళ అంత కష్ట కష్టపడి అంత వేసేసి అంత చేసేది ఒక చెట్టు మొలవడానికి
మనకున్న ప్లేస్ కూడా మనము మొత్తం టై
అవును మనం కూడా అట్లాంటివి మనం కూడా వాడితే మనకు కూడా ఆ ఫీలింగ్ అనేది సాటిస్ఫై అనేది వస్తది అబ్బా అంటే కొంచెం మనం టైమ్ కొంచెం దాన్ని కేటాయించయాలి దానికి కేటాయించి టైం ఇప్పుడు వర్షాలు పడే టైం ఏ టై లో ఏవి వేసుకోవాలి ఇప్పుడు ఆకుకూరలు ఉంటాయి అవి చలికాలంలో వేసుకోవాలి ఇట్లాంటివి ఏ టైంలో వేసుకోవాలి గింజలు ఏ టైంలో వేయాల్సిన పంట మనం ఆ టైంలో వేసుకుంటూనే మనకు కూడా ఇంట్లో కూడా ఒక చిన్నపాటి ఫామింగ్ చేసుకోవచ్చు
హుమ్
హలో
అవునవును
మీ వాయిస్ బాగా లో ఉందబ్బా సిగ్నల్ లేదట్టుంది నేను కొంచ్చేపైనక కాల్ చేస్తా మరి
ఇప్పుడు
ఆ ఓకే ఓకే విన్
ఆ చెప్పండి ఆ
అదే ఇది ఏం చేస్తున్నారా ఇంట్లోంచి బయటికి రావట్లేదు కదా అదే ఇవి కూరగాయలు కూడా వేసా ఒకసారి వచ్చి చూస్తారేమో ఒకవేళకి కావాల్సి వస్తే తీసుకెళ్తారేమోనని కాల్ చేశాను అబ్బా
ఇప్పుడు ఏమేమున్నాయ్
ప్రజెంట్గా అయితే ఇప్పుడు చిక్కుడుకాయలు ఉన్నాయి మన దగ్గర సొరకాయలు ఉన్నాయి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ఇప్పుడు గోంగురకుడ ఉంది ఇటు పక్కనేమో తోటకూర వేసాము ఆకూర్లు అయితే అన్నీ ఉన్నాయి ఆకూర్ల అయితే ఇగ డైలీ అవి ఎవరిక్ క్కన కావాలంటే వచ్చి కట్ చేసుకొని తీసుకెళ్తున్నారు ఇగ చిక్కుడు గాయలు ఉన్నాయి మ సొరకాయలు ఇవి ఏవైనా కావాలంటే ఒకసారి వచ్చి చూడు ఒకవేలేదనచ్ తె తీసుకెళ్ళు హుమ్ ఓకేనా మరి ఓకే మరి బాయ్ మా ఆ ఫ్రీగే ఉంటా ఏ టైం వచ్చినా ఒకసారి నాకు కాల్ చేసి రారాదు పిల్లల దగ్గరికి గిట్లా ఏమైన్నా వెళ్తే తర్వాత చెప్తా మే సే జ్ అయితే చెయ్యక్ నాకు కాల్ చేయ్ ఒచ్చేటప్పుడు ఇంటికి ఓకేనా
ఓకేఓకే ఆ బాయ్ ఆ ఓకే